అమ్మ పాపమ్మలు విన్న కూడా కూడా భయపడుతు
చెప్పం
తిన్నవ అంత కూరంగా
నావ వయిసా అంత తెల్వదా నీకు
మళ్కి తెల్వద్ద పాపం వాళ్ మీన్ల్ అమ్మయి ఏంద్ర బాబులు మాట్లాడుకోన్నంత మాంతా ఇట్ల వరుకుంట్రు అనుకుంట్రు
ఆ అనుకోని
బడిలేద కొంచస
లేదు కదా.
ఉంటే బాగుండుగాని. ఏమి ఎసినవ్ నా మీద నువ్వు ఛీ. మొత్తం వెంట్రుకలు మీద పడేసినవ్.
నేనేయ్యలేదు. వేసుకున్నావ్.
వేషవ్.
నేను నా మీద ఉంటే. నేను ఇట్లా తీస్తున్నాను నువ్వీ ఇట్లా వచ్చవు నీ మీద పడ్. నేను ఏం వేయలేదు దానికే.
తగ్గిస్తుంది ఏందిరా బాబు అనుకుంటే ఛీ.
పాపం ఇలాంటాప్పుడే మంచిగా అనిపిస్తది.